కాల్ల్కి
ఏందో కట్ అయిందండి మీ తు పానినాఖ ఖాన ఖాయింగే నా బర్
ఇక్కడే ఉన్నావేంటి మనవలో ఆ
ఉ మన్నవలోనే ఉన్నా నాన్నకి అన్నం పెట్టమంటే వెళ్తున్నా
తగ్గిందా నీకు బాదంటున్నారుగా
తగ్గింది గౌష్యత్త వచ్చింది
హా
గౌశెత్త దగ్గరకి వెళ్ళాను ఇందాక
వైట్ కాల్ ప్రసం
గవిశత్త దగ్గరికి వెళ్ళాను ఒకళ్ళే మాట్లాడండి
ఆహ మాడేపెల్లి వెళ్ళావా
మాడపెల్లి కాదు గవిష్యత్త మన్నమ వచ్చింది ఆ
ఆహా నువ్వు ఏందీ పిల్లలోడీ స్కూల్ కి ఎలా
వెళ్తాలే రేపు వెళ్ళిపోతాను గా
ఉ
ఆ
అక్కడకి వచ్చిన సంగతి తెలీయదు మాకు
ఆ ఆ ఆ
బి చానా ఏస్తున్నా
గౌశత్తాకి చెప్తే దీని గు గురించి సల మనం ముసల్మాన్ అయ్యిడి తెలుగులో మాట్లాడేది ఏండి ఆ మన మన విలువలను అలా ఇదిచ్చేసుకుంటామా
ఉ ప్ప బిను ఉప వాగేసిన కార్డు కాతేవో
ఆ
ఎంతెందో చెప్తున్నారమ్మా చేయకూడదు అలాంటివి
మా ఆయన కూడా అదే చెప్తున్నారు
వద్దు అసలు అరోజు చూపిస్తే మొత్తం సర్చేసాడు చాట్ జిపిటిలో వద్దులే ఏలే అమ్మ
ఇప్పటి ఏం చెప్పిందంట
ఏకా ఏంటో చెప్పింది వద్దు
ఆ వద్దు అన్నారా
వద్దుంటే సరే నేను మాకోద్దులే ఎందుకు అమ్మ పోనీలే ఆ సనాకు చెప్తే సనా ఏందో ట్రై చేసింది సర ఇంకా ట్రై చేసింది
ఆ
లేచింది మళ్ళీ అ ఎందుకలే మనకు చూస్తే మళ్ళీ తిడతాడు
ఆ ఏముంది ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం ఏమన్నా అంతర్జాతీయ రహస్యాలు ఏమైన్నా చెప్పుకుంటున్నావా
ఉ
నువ్వేం తిన్నావు నేనేం తిన్నాను
ఏమో మరి
మంచిగా కాలేజీకి వెళ్తున్నారా ఇద్దరు
ఇంకా మారి వెబ్ ఆప్షన్స్లు ఉన్నాయి ట్వంటీ వన్ నుంచి కాలేజీ
ఆ బాబా ఆ సోఫా పడుకున్నారా
హా బయట ఉన్నాడు బయట కు వచ్చాము మేము
ఆ
ఉన్నాడు ఇప్పుడు కొనుక్కోవాలి
ఆఆ కాక మొన్న వచ్చా ఇక్కడికి
హూ
బాగోక నీరసం ఉంటే శని ఆదివారాలు సెలవు వదిలిపెట్టండి అండే వదిలితారు ఇక్కడ ఇంకా రేపు పొద్దున్న వచ్చి తీసుకెళ్తారంట
ఉ హు
ఉ పొద్దున్నే ఇంక వెళ్ళిపోవాలి మా ఊరు
ఉహు నేను ఏం చేయాలే ఏం కూర
ఉస్మే బాత్ కరో దాంట్లో అలానే మాట్లాడతాది
ఆ హా
మా నాన్న
ఆ హా
ఓ చెయ్య నంది మా కాడ
ఓ
ఏంటి
ఆ వచ్చాన్ ఏం లేదమ్మా
అదే కర్చడానికి ఉండదు అదే కట్ అయిపోయింది
ఆ అదేంది
అదే కట్టయిపోవాలి ఆగండి
మాకు వద్దులే అమ్మ మాకు వద్దు అమ్మాయి ఇలాంటి టీషర్ట్స్
ఆ
ఫైవ్ హండెడ్ పో అలా తినేది ఎటు పోయేది అటు పోతది అందులే ఎండలు బాగా పడుతున్నాయి కదా మూడు రోజుల నుంచి
ఊ నిజంగా
మాకు అసలు ఎసి కూడా రావట్ల మేము వచ్చిన కాడ నుంచి
సర్వీసింగ్ చేపియాలేమో ఏసీ
సర్వీసింగ్ కాదు దానికి పోతే చూపించాము కరెంటు వైరు బదలాయే కరెంటు దిమ్ ఆ తేహే
ఆహా
మా ఫ్యాన్ అసలు తిరగట్లే
ఆ
తలుపులు తీసి పడుకుంటున్న ఏం చేస్తాం
ఆ అది ఒకసారి చూపించి సర్వీసింగ్ చేయించండి కాజా అమ్ మా ఒకుమ్ మా
నే ఉందని చెప్పాడు చూపిస్తే
మా ఊర్లో ఖజా వచ్చి మాది దేసిఅంతా తీసి
ఆ ఎన్ని పుప్ప ఎప్పుడో చేస్తాడు మొత్తం చేస్తానే ఉంటాడు గ్యాస్ అయిపోయింది ఏమన్నా గ్యాస అలాంటిది ఏమి ఉండదని చెప్పారు మల్లి ఇగ పిలిపిస్తే అన్నవల విశేషాలు మన్నకట్టుంది ఏదో చేసుకుంటాడు ఇంకా కూర్చొని
ఆ
హ
ఆ అ
ఇక్కడ ఉందీవిహర్
జిరాక్ షాప్ అక్కడ ఎళ్తున్నారా లేకపోతే
వెళ్ళట్లే ఇంట్లోనే అలానమాజు ఇంట్లో
ఆహా కళ్ళు తిరుగుతున్నాయంట గౌసత్తాకి
ఆ ఎందుకు
గౌరత్తకి
ఆహ
ఆ నిద్ర లేక ఇంకా కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయంట ఇంకా నేను ఎళ్ళేటప్పటికి పడుకొనుంది ఇందాక ఏడిఇంటికి నేనెళ్ళి లేపా కాసేపు మాట్లాడుకొని ఇక అమ్మమ్మ పిలుస్తుంటే వచ్చా స్నానం చేయడానికి వెళ్ళింది
ఆహా
ఉ
ఇంకెప్పుడు కట్టయెదిది ఇక ఎంతసేపు పెట్టిద్ది ఇంట్లోకి వెళ్ళాలి ఇంకా పడుకోడానికి
సార్ బాయ్ అయితేంటాను
హుమ్ బాయ్ బాయ్